హలో
హలో
బాగున్నావా
ఆ బాగున్నా నువ్వు ఎలా ఉన్నావు
ఉమ్ బావున్నా ఏం చేస్తున్నావ్
నేనా ఏమిరా ఈరోజు విలేజ్ అండ్ సిటీస్ గురించి మాట్లాడదామా
ఉమ్ సరే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది కదా టాపిక్ విలేజెస్ సిటీస్ అంటే
అవును మరి నీకు విలేజ్ లైఫ్ ఇష్టమా లేకపోతే సిటీ లైఫ్ అంటే ఇష్టమా
నాకైతే విలేజ్ లైఫ్ చాలా నచ్చుతుంది ఎక్కడ పద్ధతులు సంప్రదాయాలు ఇక చనా ఇష్టం
ఎందుకు అలా
అంటే విలేజెస్ లో ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది కదా పొల్యూషన్ కూడా తక్కువ ఉంటుంది ఆప్యాయత అనుబంధాలు చాలా ఎక్కువ ఉంటాయి కదా
అది నిజమే అనుకో చుట్టూ గ్రీనరీ చాలా ఉంటుంది కదా చాలా అట్రాక్టివ్ గా కూడా కనిపిస్తుంది కదా
ఉమ్ అవును అసల్ మార్నింగ్ బర్డ్స్ సౌండ్స్ ఎంత బాగా వస్తాయి అసలు లేేచేటప్పు ఇప్పుడు ఆ సౌండ్స్ వినుకుంటే అనేసి చాల బావుంటుంది ఈ రోజు అంతా
సిటీ లో చూస్తే ఆ వెహికల్స్ హార్న్స్ తప్ప ఇంకేమీ ఉండవు అవే ఉంటాయి
ఉమ్ అవును కరెక్ట్ మరి నీకు ఏది ఇష్టం విలేజ్ లైఫ్ ఇష్టమా సిటీ లైఫ్ ఇష్టమా
నాకైతే సిటీ లైఫ్ కూడా నచ్చుతుంది మా అది కూడా ఇది కూడా నచ్చుతుంది నాకు
ఎందుకు అట్లా
ఎందుకంటే ఇంకా చూసుకుంటే విలేజ్ కన్నా సిటీ లైఫ్ లో మాకు చానా ఫెసిలిటీస్ ఎ క్కువ ఉంటాయి కదా
ఉమ్ అవునులే అయితే ఎట్లా ఎక్కువనే ఉంటాయి ఏమైన్నా ఎగ్జాంపుల్స్ తెలుసిన వచ్చ ఏమనా చెప్తావా
ఆ ఇంకా సిటీస్ లో చూసుకుంటే మాకు పెద్ద పెద్ద హాస్పిటల్స్ ఉంటాయి విలేజ్ ని కంపేర్ చేసుకుంటే పెద్ద హాస్పిటల్స్ కాలేజెస్ షాపింగ్ మాల్స్ ఇంకా ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అయితే ఇంకా ఎక్కువ ఉంటాయి విలేజ్స్ ఊరు లో అంత ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ ఉండవు కానీ ఈ సిటీస్ లో మాకు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్ అనే వి చానా ఉంటాయి కదా
ఉమ్ అవును అది నిజమే ఇంకా విలేజెస్ లో హాస్పిటల్స్ కూడా తక్కువే కాలేజెస్ కూడా ఉండవులే షాపింగ్ మాల్స్ కూడా ఉండవు కదా నిజమే
ఇంక చూసుకుంటే విలేజ్ లో కొన్ని ఫెసిలిటీస్ దొరకడం చాలా కష్టం కదా
ఉమ్ ఆ అవును కానీ విలేజ్ పీపుల్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు కదా కంపేర్ టు సిటీ వాళ్ళతో
అది కరెక్టే కానీ అందరు ఒకరికి ఒకరు హెల్ప్ చేస్తారు
ఉమ్ నా ఉం ఇంకా వచ్చి సిటీ లో పీపుల్స్ చాలా బిజీగా ఉంటారు కదా ఎప్పుడు చూసినా వర్క్ వర్క్ వర్క్ అని ఉంటారు
నిజమే చాలా మంది నైబర్స్ ని కూడా తెలుసుకోవాలి అసలు ఎవరు ఉండారు ఎవరు లేరని కూడా తెలు సుకోరు
ఉమ్ అవును ఇంకా విలేజెస్ లో మాత్రం అందరు ఒకరిని ఒకరు తెలుసుకుంటారు మాట్లాడుకుంటారు ఏమైనా లంచు టిఫిన్ డిన్నర్ చేస్తే పంచు కొంటారు
ఇంకా ఫెస్టివల్స్ చూసుకుంటే విలేజ్ సిటీస్ కన్నా విలేజ్ లో చాలా గ్రాండ్ గా చే సెలబ్రేట్ చేస్తరుగద అందరు కలిసి మెల్సి
ఉమ్ అవును కనెక్ట్ ఏ ఇంగ అందరు కలిసి సెలబ్రేట్ చేస్తారు మంచిగా ఉంటుంది మంచిగా ఫన్ కూడా ఉంటుంది అక్కడ
మరి విలేజ్ ఫుడ్ గురించి ఏమనుకుంటున్నావు నువ్వు
నీనా అది చాలా ఫ్రెష్గా ఉంటుంది అప్పుడకి అప్పుడు పండించుకొని అక్కడి పొలాలి దగ్గర అంటే తీసుకొని తింటారు మంచిగా ఫ్రెష్గా ఉంటాయి అక్కడ
ఉమ్ ఇంకా ఆర్గానిక్ వెజిటేబుల్స్ దొరుకుతాయి కదా
ఉమ్ అవును ఎక్సక్టుగా దొరుకుతాయి
సిటీస్ లో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ ఎక్కువ తెలుసా
అవును అసలు చాలా ఫాస్ట్ ఫుడ్ అది ఇచ్చే హెల్త్ కి కొంచెం ప్రాబ్లమ్ కదా అసలు జంక్ ఎక్ క్కువ ఆ ఎప్పుడు ఎప్పుడువో పెట్టి ఇస్తా ఉంటారు ఏమైనా ఆర్డర్ చేసినప్పుడు
ఉం మరి ఎడ్యుకేషన్ గురించి ఏమనుకుంటున్నావు
సిటీస్ లో స్కూల్స్ అండ్ కాలేజెస్ ఎక్కువ ఉంటాయి కంపేర్ టు విలేజెస్ లో ఇప్ ప్పుడు విలేజ్ పీపుల్స్ కూడా సిటీకే వచ్చి చదువుకుంటారు ఆల్మోస్ట్ ఆల్
ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ అంటే విలేజ్ పీపుల్ ఖచ్చితంగా సిటీస్ కి రావాల్సిందే చదువు కోడానికి
అవును విలేజెస్ లో ఉన్నా కూడా చెప్పి హై స్కూల్స్ ఫిఫ్త్ వరకు టెన్త్ వరకు ఉంటాయి ఇంకా హైయర్ ఎడ్యుకేషన్స్ కి బయటనే వెళ్ళాల వాళ్ళకి కూడా
ఉమ్ మరి ట్రాన్స్పోర్టేషన్ ఏమంటావు
ఉమ్ సిటీస్లో బస్సెస్ ఎక్కువ ఉంటయి మెట్రోస్ అంటా క్యాబ్స్ అంటా రా పిడోస్ ఈజీ గా దొరుకుతాయి ఇంగ విలేజెస్ లో అట్లా కాదు కదా
అవును విలేజెస్ లో ట్రాన్స్పోర్టేషన్ కొంచెం లిమిటెడ్ గా ఉంటుంది అసలు కావల్సిన ప్పుడంతా మాకు ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ దొరకదు రేర్ అన్నమాట పక్కంతా
అది అసలు నిజమె ఆ టైమింగ్ ఉంటుంది ఈ టైమ్కి ఇది వస్తుంది అని ఉంటుంది అంటే విలేజ్లో సిటీస్ అట్లెం ఉండదు కదా
అవును మరి ఎంప్లయిమెంట్ ఆపర్చనిటీస్ ఎ ఎక్కడ ఎక్కువ అంనుకుంటావు
నాకు తెలిసి సిటీస్ లోనే ఉంటాయ్ ఎందుకంటే అక్కడ జనాలు ఎక్కు ఉంటారు కదా అక్కడ ఎంప్లాయ్మెంట్ ఎక్కువ ఉంటుంది ఇంగ విలేజెస్ లో ఏముంటుంది చెప్పు అందరు అగ్రికల్చర్ పైన ఉంటారు వ్యవసాయం చేసుకొని బ్రతుక్కుంట ఉంటారు
అవును ఇంకా సిటీస్ అంటేనే ఇంక ఐటీ కంపెనీస్ ఇండస్ట్రీస్ అన్ని ఇక్కడే ఉంటాయి సి లోనే ఉంటాయ్ అంత
ఉ అవును అందుకే చాల మంది విలేజెస్ నుంచి సిటీకి మైగ్రేట్ అవుతారన్మాట
అవును చాల మంది ఉండరు ఇంకా వాళ్ళ పిల్లలు పెద్దవుతాకొద్ది వాళ్ళు మైగ్రేటైపోతారు విలేజెస్నుంచి సిటీస్కి వెళ్ళిపోదాం పిల్లల కోసం చదు కోసమని చెప్పి
ఊ అవును కానీ విలేజ్ విలేజ్ అగ్రికల్చర్ మన కంట్రీకి బ్యాక్బోన్ కదా
ఆ అది ఒక పెద్ద ఇంపార్టెంట్ పాయింటే అది
ఆ ఫార్మర్స్ లేకుంటే ఫుడ్ ఉండదు ఇంగా ఫార్మర్స్ వల్లనే కదా ఇప్పుడు ఉన్నామనమి ఇట్ల ఉన్నామంటే వాళ్ళు ఫార్మర్స్ చేసే కష్టమే కదా
వాళ్ళకైతే మనం ఒక పెద్ద రెస్పెక్ట్ ఇవ్వాలి ఎందుకంటే ఇంకా వాళ్ళు లేకపోతే మకు ఫుడే ఉండదు అసలు
హు అవును డెఫినెట్గ ఇవ్వాలి మనం
మీరు హాలిడేస్కి ఎక్కడికి వెళ్ళడం ఇష్టం మీకు
నాక నేనైతే మా నేటివ్నే ఎక్కువ ప్రిఫర్ చేస్త విలేజది చాన బాగుంటుంది చెట్లు పొలాలు పంట్లు అంత బాగుంటె ఇంకా విలేజెస్కి వెళ్తా నేను
అవున ఎందుకు అలా
అంటే అక్కడ కొంచెం పీస్ఫుల్గ ఉంటుంది స్ట్రెస్ తగ్గిపోతుంది ఇక్కడ సిటీలో ఉన్నంత నాయిస్ ఇక్కడ ఉండదు ప్రశాంతత ఉంటుంది ఆ విలేజెస్లో
ఆ అంతేలే నా కూడ విలేజ్ విజిట్స్ చాల నచ్చుతాయి
ఉహ్ ఈవినింగ్ ఫీల్డ్ దగ్గర వాక్ చేయడం సూపర్గ ఉంటుంది ఇంక చేయమన్నా దొంగతనాలు చేయడం పండ్లు కూరగాయలు చాల బాగుంటాయి
ఇంకాఈ నైటైతే బ బయట పనుకొని స్కైలో స్టార్స్ కూడ క్లియర్గా కనిపిస్తాయి అవంత కౌంట్ చేస్కొని కజిన్స్ అందరితో కలిసి బాగ ఆడుకోచ్చు కదా నైట్ టైమ్స్ బయట
ఉహ్ అవును అసలు టెరస్ పైన పనుకుంటే చాన పీస్ఫుల్గా ఉంటుంది ఆల్మోస్ట్ పీస్పుల్ విలేజెస్లో సమ్మర్ టైమ్స్ ఒస్తే ఇగ అందరూ పైనే పనుకుంటారు
అవ్ను మీకే మీ మీకు విలేజ్ ఉందా ఏమన్న నేటివ్ విలేజ్
ఉంది అక్కడే మా అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అన్మాట మా తాత వాళ్ళది నానమ్మ వాళ్ళది వాళ్ళందరూ విలేజ్నుంచి వచ్చినారు అక్కడ బాగుంటుంది ఆ విలేజ్లో అసలు సిటీలో పొల్యూషన్ ఉంటుంది కదా క్లీమ్ ఉండదు మంచి క్లియర్గా ఉంటుంది ఆ విలేజెస్లో
ఆహ్
ఇంకా మరి ఫ్యూచర్లో
సిటీస్లో పొల్యూషన్ వల్ల అంతా క్లియర్గా కనిపియవు కదా
ఉమ్ అవును అసలు స్టార్స్ వెతుక్కోల అసలేం అంత క్లియర్గా ఉండదు మొత్తం స్మోకీ స్మోకీగా ఉంటుంది
నిజమే
ఉమ్మ్ ఇంకా మరి ఫ్యూచర్లో ఎక్కడ సెటిల్ అవ్వాలనుకుంటున్నావు
ఆ థాట్ ఏమంటే ఇంకా సిటీలో జాబ్ చేస్కుంటూ విలేజ్ అట్మాస్పియర్ లో ఉన్నా ప్లేస్ లో హౌస్ కట్టుకోవాలని జెప్పి నేను ఆలోచిస్తున్నా నాకదొక డ్రీమ్ అన్నమాట
ఉమ్ నైస్ ఐడియా
నువ్వు
నేన్ ఊ విలేజ్ ఔట్స్కట్స్ లో పీస్ఫుల్ గా ఉండాలని అనుకుంటున్నా అది చిన్నప్పట్నుంచను కుంటున్నా
ఉమ్ సూపర్ ఐడియా
ఉమ్ ఇంకా విలేజ్ అండ్ సిటీ రెండిటికి ఓన్ అడ్వాంటేజెస్ ఉన్నాయి గదా
అవును ఎగ్జాక్ట్ గా విలేజ్ ని జూస్కుంటే ఎంత పీస్ఫుల్ ఇస్తుందో సిటీస్ గూడా మాకన్ని ఆపర్చునిటీస్ టాయన్మాట రెండిట్నీ ఒదులుకోలేం మేము అది కూడా కావాలి ఇది కూడా కావాలి
ఉమ్ అవును చాలా బాగా చెప్పినావు
ఆ
ఇంకా నువ్వేం ఆ తిన్న నువ్ తిన్నవా
ఆమ్ తిన్నా
ఉమ్ ఏం తిన్నావు
నేనా అన్నం పప్పు చికెన్ కర్రీ తిన్నాను నువ్వు
ఉహు నేను సంగటి మటన్ కర్రీ జేసింటి తినేసి కొంచం అక్కడి నుంటి పోయి చేస్కొని వస్తి
అవునా ఇంకా ఏమి అందరు బాగున్నారా మీ ఇంట్లో
ఉమ్మ్ అందరు బావున్నారు మీ ఇంట్లో అందరు బావున్నారా
ఆ అందరు బాగున్నారు
ఈ సెమ్మర్ లో ఎక్కడికి వెళ్ళలేదా నేటివ్కి విలేజెస్కీ
ఆ నేను వెల్లింటి ఇంకా వచ్చేసాను వన్ డే లోనే తిరిగి వెళ్ళలే ఇంకోసారి
ఇంకం పిల్లి ఉ నేను ఎక్కడికి వెళ్ళలేదు ఇక్కడే ఇంట్లోనే బా మంచిగా ఉంటుంది ఇంట్లో ఉంటే ఇక్కడున్నంత కంఫర్ట్ ఎక్కడా ఉండదు
అది నిజమే మా ఇంట్లో వచ్చేంత కంఫర్ట్ ఎక్కడా రాదు
ఇంకా మీ పిల్లి బాగుందా
ఆ బావుంది మీ పిల్లి బావుందా
ఉమ్ బావుంది సర్లే వర్కుంది నేను మల్ల చేస్తాను
ఆ సరే అయితే బాయ్
ఉమ్ బాయ్